హలో హలో ఏం చేస్త తున్నారు అమ్మ దా దా అవునా మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు
ఏవ
అవునా మీ మేము కూడా ఇంటర్ వరకు చదువుకున్నాం
అ మ్యారేజ్ అయ్యిందా దాని
లే ఇంటర్ అయిపో ఇంటర్ కాకముందుకే మా పెళ్లి ఇంటర్ లో నా పెళ్లి అయింది
అవునా హాస్టలా లేకుంటే ఇంటి దగ్గరనేనా
లేదు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అటే ఉల్లా చదువుకున్న మేమున్న ఊళ్ళే మళ్ళా సెవెంత్ ఎయిత్ నుంచి వెళ్ళి నైన్త్ టెన్త్ వరకు ఆ ఇక వేరే హాస్టల్ చదువుకున్నా
ఆ
ఉ మళ్ళా ఆ తింతంట అంటే ఇంటరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు వేరే మల్ల వేరే కాడ హాస్టల్లో చదువుకున్నా నేను
ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెనకన ఆ
మీరు ఎక్కడ చదువుకున్నారు
నేను మా ఊర్ళనే సెవెంత్ అంటే సెవెంత్ వరకు మా ఊర్ళ అంటే ఫస్ట్ ఆ ఇ త్ వరకు ఊళ్లో చదువుకున్న
ఆ
ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్త్ మళ్ళా మా అమ్మగా వాళ్ళు ఉందిగా సెవెన్ మళ్ళా లాస్ట్ ఎడింగ్ లో మళ్ళా మా ఊళ్ళకి వచ్చి లాస్ట్ ఎడింగ్ రాస్తవ్ లా
ఉ
హెల్త్ బాగాలేకుంటుంటే ఊళ్ళకి వచ్చిన అన్నట్టు
అవునా
ఆ సెవెంత్ ఎగ్జామ్ మల్ల వెళ్ళీ రాసిన తర్వాతకి మా ఊరు పక్కన వేరే ఊరు ఉంటది అంటే మా ఊర్లో సెవెంత్ వరకే ఉంటద ఏడో తరగ తి వరకే ఉంటాది అట్లాయి నేను ఈ గుల్లబుద్ద అది ఆ ఊరు అని ఒక ఊరు ఉంటాది ఆ ఊర్లో చదువుకున్న ఆ ఊర్లో చదువుకున్న సే టెన్త్ వరకు కంప్లీట్ తర్వాతకి ఇంటరు ఇంటరు వేరే ఊ లా అంటే అక్కడ టెన్త్ వరకే ఉంటది తర్వాతకి మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసి అన్నట్టు బస్సులా ఇప్పుడు పల్లె వెలుగు బస్సు ట్లా పోయి రావడం ఇప్పటికి
అవునా
ఉ
అంటే మీరు చిన్నప్ ఆ చిన్నప్పటి నుంచి మీరు హస్టల్ చదువుకోవాలి ఇంకా. పనండమ్ చేయడంమనే ఇగ
ఆ వన్ ఇయర్ హాస్టల్ ఉన్నా
అవునా
ఆ ఇంటర్లా ఒక వన్ ఇయర్ హాస్టల్ ఉన్నా గవర్నమెంట్ దాంట్లో ఉన్నా కాని ఈన అక్కడ మంచిగా అనిపయలే అనిపయాక కొన్ని రోజులు మా పెద్దమ్మ వాళ్ళంటి దగ్గర ఉన్న, అక్కనే ఆన్నే ఉంటారు అన్నట్టు ఇంటర్లా
అంట
నేను హాస్టల్లోకి పొలా సర్ హాస్టల్ కి అన్నదే పో దనినుగా
మీము చిన్నప్పడు నుంచి అంటే సెవంత్ వరకే మేము హస్ ల్ తర్వాత ఇక సెవెంత్ వరకే విలేజ్
ఆ నేనైతే ఓ ఇక్కడ ఇక్కడ మా పిన్ని వాళ్ళు కాడ వన్ ఇయరు అట్లా చవ్వుకున్నా అట్లా అట్లా ఇడ ఆడకండి ఆడక్ కొన్ని అట్లా చదు్వుకున్నా చదువుకున్నా మా బాబాయ్ బాగుండే నా మీద అయితే ఇష్టం బాగుండేది అన్నట్టు వొ వచ్చేదానికి ఊగి ఇడికే ఉరికే తీసుకొచ్చేది అన్నట్టు మాళ్ళ ఊరికి ఊకే తీసుకెళ్ళేది అయితే చదువు స్టడీ వేస్ట్ అయితుందని ఇక్కకనే పంపించిండు మా బాబాయ్ వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళ కొన్నా
స్కూల్ లైఫ్ బెస్టా లేకుంటే కాలేజ్ ల లైఫ్ బెస్ట్ స్టా
స్కూల్ లైఫ్ బాగుంటది ఈ కాలేజీ అంతా వేస్ట్
వు అంటే కొందరికి కాలేజ్ లైఫ్ కూడా కొంచెం బెస్ట్ అనిపిస్తుంది కానీ, అన్నే చాలా మందికి స్కూల్ లైఫే బెస్ట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి మళ్ళ అందులోటి గేమ్స్ ఆడుకుంటాము ఏదనా పార్టీల ఇట్లా ఉన్న పార్టీలు చేసుకుంటాము అంటే ఫేవరెల్ గీట్లా అది ఇది
ఉ కాలేజ్ లైఫ్ ఎందుకంటే ఎందుకు బాగుండదు అని అంటే దాంట్లో ఎవరు ఎక్కువ పట్టించుకోరు ఎవరిది వాళ్ళకే ఉంటది అట్లా అని అంత బావు ఉంటాది ఇప్పుడొస్ స్కూల్ లైఫ్ ఉంటున్నవ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటాం చాలా మంది ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వీళ్ళందరూ కొంచెం ఫ్రెండ్ లాగా ఉంటారు కొంచెం మంచి కాని మనకు ఎక్కువ క్లాసు అయ్యే వరకు కొంచెం రిస్క్ పెట్టిత్తారన్నారు చిన్న క్లాస్ వాళ్ళు అట్లా బాగా అనిపిత్తాది మళ్ళా గేమ్స్ అల్ల ఇల్ల ఉంటది కదా మళ్ళా ప్రోగ్రామ్లు ఉంటాయి ఆ మళ్ళా ల్ల ఇది ఈ జెండా ఎగిరేయడం ఇలాంటివి ఉంటాయి కదా అవి ఎలాంటప్పుడు బాగా అనిపిత్తది ఆ జెండా వందనం ఆ ఇంకోటి ట్వంటీ సిక్స్ జనవరి అని ఇంకోటి గాంధీ దినోత్సవం అని అలాంటివి జరుగుతాయి ప్రోగ్రాంలు మళ్ళా తెలంగాణ వచ్చిన రోజు అని ఇగలాంటివి బాగా అనిపిత్తయి స్కూల్ లైఫ్ బాగుంటది
చిన్నప్పుడు ఈ స్కూల్ లైఫ్ అంటే ఇంటికాడ ఉన్నప్పుడు బొదు మార్నింగ్ లేవడము అంటే రెడీ స్నానం జేసి జెండ వందనం రోజు ఆ స్నానం చేసి జుట్లు వేసుకొని ఇట్లా స్కూల్కి పోయి జెండా ఎగడేయడం ఎగడేయడం ఎగరేయడ అనేది జరుగుతుంది ఈ కాలేజ్ లైఫ్ లో అనేది ఏమో ఇవన్నీ ఉండ ఇంటవన్నట్టు
కాలేజ్ లైఫ్ ఇట్లో గూడా ఉంటాయ్ గానీ అవి తక్కువ ఏ పోతే పోవచ్చు లే లేకపోత లే చిన్నప్పుడు కానీ చెవ్వే కదా జరిగగిది అన్నట్టు అప్పుడు కొంచెం ఏజ్ వచ్చే వరకు కతాం మనం అది అంత నెగ్లెక్ట్ చేత్తం అన్నట్టు అందుకే వెళ్ళలేము ఈ స్కూల్ లైఫ్ డబ్బ పోవాలి పోవాలి అన్నట్టు మనకు
ఆ అంటే చిన్నప్పుడు పోటీతనం అనేది ఉంటది కానీ పెద్ద విరుగుతతుండి కాలేజ్ లైఫ్ ఉలాన్ అంత మంచిగా అని
ఆ అట్లుంటది బాగుంటది కాలేజ్ లైఫ్ కంటే స్కూల్ లైఫే బాగుంటది ప్చ్ అన్నీట్ల పాల్గొటం అన్నీ చేత్తం అన్నీట్ల ఉంటాం అన్నట్టు ఎగురుట్లా దాంట్ల దీంట్ల డ్యాన్స్ లనీ పా
ఆ ఇంకా ఆటలనీ ఖోఖో, కబడ్డీ ఇవి గేమ్స్లు పెట్టుతరు కదా బాగ అనిపిత్తయి అన్నట్టు రన్నింగ్, చెంచ పోటీ అనీ ఇట్లా మన సూదిలా దారం పెట్టడం అని అవన్నీ ఫోగ్రాం ఉంటాయి కదా అబబ పోవాలమ్మ మస్త్
బస్తాల దిగి ఇట్ల ఉరగడము
ఆ
ఆ చిన్నప్పుడు అంటే గేమ్స్ ఇట్లా
అళ్లన్నిటి కంటే కబడ్డీ బాగ ఇష్టం ఉండే నాకు బాగా అసలు అది
మా గూడ ఇష్టమే కబడ్డీ మా గూడ ఇష్టమే కబడ్డీ అంటే చిన్న ప్పనుంచెల్లి
ఆ కాబట్లా అప్పుడు నాకు మేము జిల్లా దాంట్లో ఫస్ట్ కొట్టినాం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు ఆ మా వత్తే అళ్ళ స్కూల్లనే పెట్టిరు అది కల్ల ఒక స్కూల్ నేను టెన్త్ వరకు ఎక్కడ ఆప్ చేసిన్నో ఆడ మా ఫ్రెండ్ ఒకమే ఉంటది ఆ రమ్య అనే అమ్మాయి ఉం టది ఆళ్ళు ఇంగ్లీష్ మీడియం అన్నట్టు నాది తెలుగు మీడియం వాళ్ళది ఇంగ్లీష్ మ్మ్ నలుగు ముగ్గురికి వచ్చింది ఒకామమ పేరు ఇంకో ఆమె పేరు ఒకామే వేరే ఆమె పేరు ఆమె ఈమె నేను ముగ్గురం ముగ్గురు వెళ్ళినం అన్నట్టు అంటే చాల మం దే వెళ్ళినం కానీ మేము ముగ్గురం సెలెక్ట్ ట్టు అయినట్టు అయితే మాకు వచ్చింది అవార్డు వచ్చింది అదే ఆల్ల స్కూల్ల పెట్టేసినం
మేము గూడ ఇక్కడ ఆ మేము గూడ తేసే అయి త్రెంచేది సెవెంత్ చదువుకున్నాము అక్కడ కూడా మేము కూడా పోయినాము ఒక మండలం వరకి పోయినా కానీ జిల్లా వారికి అడు కొంచెం టెన్త్ క్లాస్ కాబట్టి ఎగ్జామ్స్ ఉండి ఆ కారణంతోనే ఎగ్జామ్స్ వల్ల గేమ్స్ కి పోలేదు మేము కూడ
ఆ
జిల్లాకు సెలెక్ట్ అయినా మీ జిల్లాకు సెలెక్ట్ అయిన కానీ ఇ మీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఆ గేమ్ ఇ వద్ అనుకని ఇ ఎగ్జామ్స్ నవగా
మమ్మల్ని తీసుకవేడు సార్ బాగా పిటి సార్ను ఉండే ఆ ఊకే రా రాని మమ్మల్ని ఊకే ఎమ్మడి వాడేది అన్నట్టు అట్
ఆ
ఆ
దగ మన స్కూల్ లైఫ్ లో సార్లు గ ఇట్లా మేడం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు ఆగేం ఆడాలి ఆ పని చేయాలి ఏ పని చేయాలిని ఎంకరేజ్ చేస్తారు కానీ కాలేజ్ లైఫ్లో కాలేజ్ లైఫ్ లో కొంచెం పిల్లలు ఇంటారు పోయన అనేసి వాళ్ళ సారు వాళ్ళు మేడం వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మనకి చెప్పరు మనకు కూడా ఇంట్రస్ట్ ఉండదు చేయాలని య ఆ
బాగుంటాది కాలేజీ లైఫ్ కూడా కొంచెం బానే ఉంటరా కొంచెం చిల్లర అంటే మనం టెన్త్ వరకు నా వాళ్ళందరూ మనతోటి ఉంటే బాగా అనిపించి అక్కడక్కడళ్ళు ఎవరికి ఎక్కడళ్ళు అక్కడ గాయగాయ వరకు ఇక మనకంత
అంటే మన చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఇట్లా మన ఇంటర్లు కూడా చ ఇట్లా మనతో చదువుకుంటే మంచిగా కనిపిస్తుంది కాని పక్క పక్క ఊర్ల వాళ్ళు వచ్చి ఇట్లా చదువుకుంటే కొంచెం ఎట్లయినా మంచిగా కనిపించదు వక తీస్కప్పు ఈ ఇంటర్ డిగ్రీ కుడి ఏద్ద కున్నా గా ఇక మ్యారేజ్ అయింది కాబట్టిక మించ జయలలిగా
ఆమె
హమ్ ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇ మా తెలిసినా మేడం ఇట్లా ఇట్లా నర్స్ ఇట్లా చెయ్యరా అని ఎంకరేజ్ చేసలే కానీ మ్యారేజ్ అయినాక ఇ నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం అని చెప్పినా నేను మెస్ మెందస్ తీకున్నదే దానికి గురించి డొకేషనల్ గ్రూప్ ఎంపిహెచ్డబ్ల్యూ నర్స్ గురించే తీసుకున్నం మేము హ్మ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ల నెల పోయినాం అంటే ట్రైన్ తీసుకోవడానికి సెకండ్ ఇయర్ల ఒక నెల పోయినాం అన్నట్టు నేర్చుకోవడానికి
ఆ మనకు చేయట్ల ఓ మరి
లేదు అంటే ఇంజెక్షన్ లేయవచ్చు నాకు గ్లూకోజ్లు కూడా పెట్టడం వచ్చు అంటే కొన్ని ఇ కొన్ని పనులు చేయొచ్చు కానీ ఇగ ఇంట్రెస్ట్ లేక నేనే పోలేదు ఇగ ఇట్ల మా ఇంటి పక్కయ వాళ్ళు మా అ త్తమ్మ బిడ్డ ఉన్నది
ఆ
ఆమెకి వేసిన ఒక నాలుగైదు సార్ల ఆమెకి వేసిన మా ఆయిన వాళ్ళ అత్త మేన అత్తమ్మ ఉన్నది అంటే మేన మామ భార్య ఉన్నది ఆమెకి వేసిన సూదులు గ ఇంజక్షన్లు గిట్ల తెచ్చుకుంటే ఒగసారి మా త మ్ముడి కూడ ఏషిన
ఆ నేను కూడ అట్లెత్తరా ఇంజక్షన్లు మనకు అవి ఎట్టుకుంటరు చూడు
ఆ క్యాన్ల ఆ క్యాన్ల అట్ల ఆహా అట్లనంటలేను నేను ఇట్ల ఓన్లీ ఇట్ల మన చేతికి గిట్ల ఎస్తరు కదా బ్యాకు బ్యాకుయి ఇట్లా అట్లా ఎస్
అంటే నార్మల్ దాంట్ల ఉంటే ఎత్తవ
ఆ అట్లా అంటే క్యాన్లు ఏ ఉన్నా ఏస్త నేను ఇట్లా నార్మల్ మనం బ్యాక్ వేస్తారు చూసినవా చేతులకి బ్యాక్ ఇట్ల ఫీవర్ ఫీవర్ లో వస్త్ సో అట్లా అట్ల కూడా వేస్తా నేను
అవునా
ఈ సగం వచ్చి పని అన్నట్టు ఇగ పూర్త్ ర్తి రాదు నాకు
ఆహా నాకు కూడా ఇప్పుడు గ్లూకోస్ పెట్టవచ్చు ఇంజ్ క్యాండీల్ అవి పెట్టుకుంటే దాంట్ల కూడా ఎత్త నేను అ దీత్త పెడతా ఇవన్నీ వచ్చు నాకు కూడా